హలో
హాయ్ అండి ఎలా ఉన్
ఆ అండి బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు
మేవు బావున్నామండి టీ కాఫీ లైనయా
అయిపోయినయండి టీ తాగేసిన ఇంతకు ముందే
ఊహు
కూర్చొని ఉన్నానండి ఊరికే
స్నాక్స్ తిన్నారా మరి
స్నాక్స్ ఏం లేవండి ఈ రోజు
ఓకే నేనేం చెయట్లేదండి ఖాళీ కూర్చున్నా కాఫీ తాగుదామనుకున్న గానీ ఇంకా ఎందుకులే అని తాగట్లేదు.
అవునా సమ్మర్ లో కొంచెం టీ అవాయిడ్ చేస్తేనే మంచిదండి
నా టీ తాగనండి నేను అసలు మిల్క్ దగ్గరికి రానివ్వను
కాఫీ లో మిల్క్ చే వేసుకోరా మీరు ఓకే
తం హెల్త్ కాన్షియస్ ఎక్కు కాదు కొంచెం
అ అదే అండి కొంచెం కాపాడుకున్న మన ఆరోగ్యాన్ని మన చేతిలోనే ఉంటది కదా
అవునవును
చెప్పండి ఏం టాపిక్
ఎండలు ఏమన్నా ఉన్నాయా మీకు
లేదండి వర్షాలు పడుతున్నాయి లైట్గా
మాకైతే బీభచ్చంగా ఎండాలండి బాబు అసలు అసల గాలి లేదు ధూలీ లేదు ఏమి లేవు వర్షాలు పడట్లా
అంటే ఈ ఫోర్టీన్ డేస్ లో మీకు ఒక్కసారి కూడా వర్షాలు రాలేదా
ఆహా లేదండి ఒక్కసారి కూడా వర్షం బళ్ళ
మాకు వచ్చిందండి పర్లేదు మాకు చల్లగానే ఉంటుంది. వెదర్ కొంచెం చల్లగా అయిపోయింది.
ఈ వాలయితే మొత్తం తడిచి ముద్దయిపోయాం అంతా ఉక్కబోతా హ్
మరీ దారుణం అండి. ఈ సారి ఎండలు
ఇప్పుడే ఇలా ఉంటే పోను పోను ఫ్యూచర్ లో ఎలా ఉంటయో అర్థం కావట్లేదు
ఏమో అండి అసలు ఇంకా
ఈ ఎండలకి మనమే తట్కోలేకపోతున్నాం. కాని పిల్లలు ఎట్లుంటున్నారో ఏంటో అనిపిస్తుంది. నాకైతే తే
పిల్లలు ఇంకా పాపం ముసలి వాళ్ళు కొంచెం ఏజ్ మీద పడ్డ వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏం ఏంటండి మనమే ఇట్లా అంటే
అదే అదే నేను అనేది
మాకు లాస్ట్ లో అండి కొంచెం కూలరు అది వాటర్ పోసిన తర్వాత అది కింద పడిపోయిందండి స్టాండ్ ఆరేసి ఇక మాకు కు ఎంత చుక్కలు కనిపించినాయి అండి కూలర్ లేకపోయేసరికి అమ్మో తడిచిపోయినం మొత్తం
అదేలేండి ఎండలు మామిలు ఉండట్లేదు కదా ఇంతకు ముందు అసలు ఇంత ఎండలు ఉండేవి కాదు అసలు
అవునండి ఈ సారి చాలా ఎండలు ఉన్నాయి ఇయర్ కంటే ఏ ఇయర్ ఇంత ఎండలు లేవంట ఇయర్ లో చాలా ఎండాలంట టూ జీరో టూ సిక్స్ లో
అవును అది కూడా అందరు ఎక్కడికక్కడ చెట్లు నరికేస్తుంటే ఇంకా ఏండ ఎలా తగ్గుతది
అవునండి అది కూడా నిజమే మీరూ చెప్పింది కూడా
ఎక్కువ చెట్లు నరికేస్తున్నారు
గాలి లేదు చెట్లకు నరికేయడం వల్ల
హ్ పొల్యూషన్ ఎక్కువైపోతుంది.
అవునండి
ఇంకా గాలి లేక పొల్యూషన్ పాడైపోయి సన్ హీట్
అవునండి చెట్లు నరికేయడం వల్లనే ఈ సరి అధిక ఉష్ణోగ్రత మనకి ఎండలు అనేది ఎక్కువ గా వస్తున్నాయి అనిపిస్తుందండి ఏ సంవత్సరం లేకుండా ఈ సంవస్సరం ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల తర్వాత వచ్చిందటండి ఇంత ఎండా మొన్న పేపర్లో ఏమో చూ చదివినా నేను లాస్ట్ పేజ్ లో చాలా ఫిఫ్టిఫైవ్ డిగ్రీస్ అండి మా సైడ్ అయితే ఎందుకంటే మాది కోల్ బెల్ట్ ఏరియా కాబట్టి ఇ మా సైడ్ చాలా హీట్ ఉంటదండి
అదే అదే
మార్నింగ్ నైన్ నుండే అండి స్టార్ట్ ఎండ
మాకు ఇక్కడ మార్నింగ్ ఎయిట్ నుంచే బాబోయి కష్టంగా ఉంటుందండి బాబోయి ఎండలు చూస్తు స్తుంటే
మళ్ళీ ఈవినింగ్ సెవెన్ వరకి కూడా తగ్గదండి ఒకటే విపరీతమైన వేడి ఈ ఎండా పని చేసుకోవడానికి కూడా బయట గిన్నెలు తొందమన్న కూడా ఏమన్నా పని చేద్దామన్నా కూడా ఏటైనా మార్కెట్ కెళ్ళి వెజిటబుల్స్ తెచ్చుకున్నామన్నా ఎండ తీవ్రత కి ఏటేళ్లేక పొతున్నాం
ఉమ్ ఓకే ఇక్కడ మాకు అట్లనే ఉందండి బాబు నార్మల్గా డాబా ఆ టెర్రస్ మీద పడుకుందాము అంటే కూడా కింద కింద నేలంతా వేడి వేడిగా ఉంటుంది
అవునండి కొంచెం ఆ ఈవినింగ్ అట్లా వాటర్ వేయాలండి ఒక
కానీ వాటర్ జల్లేస్తే ఆ వేడంతా కిందకి వచ్చేస్తది కదా
ఆది అవునవును
అందుకని వాటర్ ఏం జల్లట్లేదు
ఆ పైన టెర్రస్ పైకి వెళ్ళాలంటె ఇంకా బెడ్ అవి ఇ వి తీసుకెళ్ళాలండి నీల
బా మోస్కి వెళ్ళలేమండి బాబు ఆ బేడ్లు అయన్నీ నేనైతే ఒక బొంత తలగడ పట్టుకొని వెళ్ళిపోతా
నిద్ర పట్టిద్దా అండి మరి పైన
పర్లేదండి కొంచెం చెట్టు అటు ఉగుతా ఇటు ఉగుతా అని ఏవో ఊగుతా ఇంకా ఆ టైం కి మా మాక్సిమం లెవెన్ థర్టీ ట్వెల్వ్ థర్టీ వరకు ఉండి ఇంకా వచ్చేస్తా
ఆహా కానీ మన చిన్నప్పుడే బాగుండేది గా అండి మంచి గాలి వచ్చేది ఆ టైమ్ లో మంచిగా ఫోన్స్ లేకుండే టైమ్ లో ఎంత బాగుంటా ఉంటాడి అండి
అవునండి
ఈ మొబైల్స్ ఎప్పుడు వచ్చినాయో మనే మన పక్క నుండి మన మన సిస్టర్స్ మన బ్రదర్స్ యే మాటలు మాట్లాడు ఫోన్ చూసుకు కుంటూనే ఉంటారు
అవునవును మీకు మ్యారేజ్ అయిందా ఓకే
ఇంకా ఏమన్నా షేర్ చేసుకుందాం అన్నా కూడా వాళ్ళు లేరండి ఇంకా
ఆహా ఓకే అండి రీసెంట్గా అయ్యందా
ఉం మీకయిందా అండి
నాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదండి
ఓకే జాబ్ ఏమన్నా సర్చ్
ఆ జాబ్ సెర్చింగ్ లోనే ఉన్నాను
అవును
అంటే నేను జాబ్ సర్చింగ్ లో ఉన్నా గాని నాకేమో బిఈడి చేసి టీచింగ్ ప్రొఫెషన్ లోకి వెళ్ళాలి అని ఉంది
ఆ మరి చేయొచ్చు కదండి అదే
ఇంక అదే చెయ్యాలి
ఇప్పుడు బిఎడ్ లేకపోతే స్కూళ్లలో తీసుకోవట్లేదుంట కదాండి
ఆహా దాని గురించి తెలీదు చిన్న చిన్న స్కూల్స్ లో అయితే డిగ్రీ బేస్ మీద తీసేసుకుంటున్నారు
ఆహా ఓకే
పెద్ద సిటీస్ ఉంటాయి కదా ఆ అక్కడయి లేదంటే హయ్యర్ క్లాసెస్ ఫిఫ్త్ టు టెన్త్ ఆ బేసిస్ మీ మీదయితే కంపల్సరీ బేడి ఉంటేనే తీసుకుంటున్నారు
ఆహ
వేడి ఉంటే శాలరీ ఎక్కువ వస్తుంది డిగ్రీ బేస్ మీద కంటే
అవును నేను అదే చెప్పడానికి పోయినా ఇంకా మీరు మాట్లాడుతుంటే ఆ ప్లేస్ బియడ్ ఉంటే మనకు సాలరి ఎక్కువ ఉంటది కొంచం ప్రెషర్ కూడా కొంచం అవును ఈ చిన్న పిల్లలతో వేయగలేమమ్మో
ఉహు
టీచర్ టీచర్ టీచర్ అని మన
టీచర్ వాష్రూమ్ టీచర్ ఆడు కొట్టాడు టీచర్ ఈ అమ్మాయి కొట్టింది టీచర్ ఇంక ఇదే
వేగాలేక చావాలి వాళ్ళతో
అది మాత్రం నిజం
అవు ఫిఫ్టీ స్టూడెంట్స్ ఉంటే ఫిఫ్టీ స్టూడెంట్స్ తని కష్టమే వాళ్ళ అందరికి చెప్పాలి దగ్గర దగ్గరికి వెళ్ళి కూర్చో పెట్టుకొని చెప్పాలి రాయించాలి చదివించాలి
నోరు ఎత్తదు చెయ ఎత్తదు కొత్త సిస్టమ్స్ కొత్త రూల్స్ అసలు మనప్పుడు స్కూల్స్ కాలేజెస్ ఎట్లుండేవి చిత్త కొట్టుడు కొట్టేసేవాళ్ళు
మా దాంట్లో అయితే బాయ్స్ ని ఒక రేంజ్ లో
మమ్మల్ని మా స్కూల్స్ లో కూడా మా కాలేజెస్ లో కూడా గర్ల్స్ బాయ్స్ అనే ఏం డిఫరెన్స్ లేదు ఊత కొట్టుడే కొట్టుడు
ఇంకా మా దాంట్లో అయితే బాయ్స్ ని రెండు చేతులకి తాడు కట్టేసి పైన కో వద్దడం అని ఇట్లా హ్యాంగ్ చేసేవాళ్ళు చేతులను కట్టేసి పైకి అట్లా ఫైవ్ టు టెన్ మినిట్స్ మే
ఎక్స్పీరియన్స్ చేయలేదు
ఏ బాయిస్ ఉంటారు ఆ బాయిస్ ను చూస్త చిన్నప్పుడు అల్ కామెంట్ చేసి నవ్వేవాళ్ళం ఇంకా కుదండం ఎక్కినావు కదా కోదండం ఎక్కినావ్ కదా ఓ చాలా కామెంట్ చేసే వాళ్ళని చాలా ఫన్నీగా ఉండేది
అప్పటి రోజులు బాగుండేవి ఇప్పటికంటే కూడా
ఇప్పుడు చిన్న పిల్లలు చిన్నపిల్లలు ఉంటున్నారా అండి ఫో ఫిఫ్త్ సిక్స్త్ ఫఫ్త్ సెవెంత్ సెవెంత్ క్లాస్ నుండే బాయ్ ఫ్రెండ్స్ అంటా
మళ్ళీ ఎక్స అంట ఎ అందులో కూడా బాయ్ ఫ్రెండ్ పోని లవ్ అంటే అహ అందులో ఎక్స్ కూడా
ఓయమ్మనే ఇదేమో నేను వినలేదు అమ్మో ఇంత ఫస్ట్ ఉన్నారా
మామూలు ఫాస్ట్ కాదు వాళ్ళు ఏంటో అప్పుడు ఫోన్లు అంటే ఏ ఏంటో తెలీదు ఏమి తెలీదు జస్ట్ టీవీ ఉండేది లేదంటే అమ్మా నాన్న పిల్లలతో మాట్లాడడం బయటికి వెళ్లి ఏమన్నా కొనుక్కవడం ఫ్రెండ్స్ తో ఆడుకోవడం ఇవే ఉండేవి అప్పుడైతే
షాప్కెళ్లి అన్ని కొనుక్ రావాలి షుగర్ తీసుకురాపో ఎగ్స్ తీసుకురాపో ఇవే ఉండేవి మనకి షాప్ పేర్లు ఎంతే
ఇంతే జరిగేది మళ్ళీ ఇప్పుడు బ్లింకిట్ టూ స్విగ్గీ జొమాటో
అవును సిక్స్త్ క్లాస్ లో ఉన్న పిల్లలు సిక్స్త్ క్లాస్ లాగా బిహేవ్ చేస్తున్నారా టెన్త్ క్లాస్ ఇంటర్ ఇంటరా టెన్త్ ఆ నా లాగా ఉంది వాళ్ళ రేంజ్ కూడా
అవునవును
మరి అంత ఫాస్ట్ కల్చర్ కూడా ఇంగా
మంచిది కాదు ఫ్యూచర్ ఫ్యూచ చర్ లో ఇబ్బంది అయితది
కచ్చితంగా
ఇప్పుడు ఏదో మా పిల్లలకి మేము అన్ని నేర్పిస్తున్నాం అనుకుంటున్నారు గాని
అవునండి
ఇప్పుడు మనకి ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో జాయిన్ చేయాల్సిన స్కూల్లో టూ త్రీ ఇయర్స్ లోనే జాయిన్ చేసేస్తున్నారు అదేమంటే మా పిల్లలకు అన్ని వచ్చేస్తున్నాయి
మ్మ్ ఇంగా నర్సరీలో జాయిన్ చేస్తారు ఇంకా మా వాడికి అన్ని వచ్చేసినాయి మాకు వెల్
నార్కి ఆ ప్రీకేజీ అంట ఇప్పుడు ఏవేవో ఉన్నాయి అప్పుడు ఎల్కెజీ యూకేజి ఫస్ట్ క్లాస్ ఇవే
ఇప్పుడేమో అంటున్నారు కదా
ప్రీకెజీ నర్సరీ
ఫ్రీకేజియా
ఆ
నర్సరికి ముందా
ఆ నర్సరీకి ముందు
ఓమ్మో ఇంకా ఫీజులు కట్టలేక సావాలి
మామూలిక్కాదు
నర్సరీ లో ఇప్పుడు జాయిన్ చేయాలంటే ట్వంటీ థౌజండ్ అంట పాపం పేరెంట్స్ చాలా సఫర్ అయితున్నారు
ఓకే అండి అయితే మరి ఉంటా బాయ్ ఆ
ఆ ఓకే అండి థ్యాంక్ యూ అండి
ఓకే బాయ్